సిన్నా
కనిపిస్తుంది ఇప్పుడు
తన్నావా హలో ఏం చేసిన
నను చేలే
అవునా అదే పండగ ఏం చేసినారు
టుడే ఫెస్టివల్
ఆ కట్ కట్ అవుతుండి హలో హలో హలో
ఆ వినిపిస్తు అందా
ఆ ఇనిపిస్తండి మాట్లాడే
అదే టుడే ఫెస్టివల్ ఉగాదికి ఏమేమి చేసినావు
నేనైతే ోలిక చేసినా పప్ప అన్నం రసమం చిత్రత్రాన్నం హ
మా సైడ్ వచ్చేసి మీరు ఎట్లా లికి చేసొచ్చు ఓహో
నేనైతే ఇవి శనగ బ్యాళ్ళు ఉడికేసుకొని బాగా ఉడికిన తర్వాత దాట్లో నీళ్ళని వంచేసుకుంటాను అందులోకి బెల్లం యాడ్ చేసి అట్లే పోయి మీద సిమ్ లో పెట్టేసి మగ్గని ఇస్తాను బెల్లం కరిగేంత వరకు అది మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీ కేసేసుకుంటా పూర్ణం చేసుకోడానికి ఇంకా పూర్ణంలోకి యాలకల పొడి మరియు ఇది కొబ్బర్ పొడి ఇవన్నీ మిక్స్ చేసుకుంటా
మా సైడు వచ్చేసి కర్ణాటక లో ఓలీగ్ గివ్ మీ సైడ్ ఆంధ్రాలో శనగ బ్యాల్ తో చేసేస్తారు ఇక్కడ కందిబ్యాలు బెల్లము చిరోటి రవ్వ మైదా మిక్స్ చేసి పిండి కలిపేస్తారు బెల్లము ఆ కంది బ్యాలు ఉడుక పెెట్టుకుంటారు అది తర్వాత గ్రైండర్ కి వేసేసి మిక్స్ చేసేసి ఆ చిరో చట్రవా మైదా పిండి కలిపి పెట్టుకుండేదంత ఆ ఇది పూర్ణమాన్ అని అంటారు కదా దాన్ని పెట్టేసి దాంతో ఓలిగ చేస్తారు అది ఒక టైపు ఇంకొకటి వచ్చేసి కొబ్బరి ఉంటది కదా ఆ పచ్చికోబ్బర అంతా తురిమేసి బెల్లం ఉంటది కదా ఆ బెల్లం పాకు పట్టి ఆ పాకు లేకి ఈ కొబ్బరి వేసి కట్టిగ వచ్చేస్తుంది గదా పాకు అంత ఆ అవ్ వచ్చిన్దాంతో సేమ్ చిరోటి రవ్వ మైదా మిక్స్ చేసుకొని పిండి పెట్టుకోండే దానికి అది పూర్ణం ఎసుకని అట్లా చేస్తారు ఒబట్
అవున్ లె పచ్
ఇక్కడ ఓబ్బట్టు అంటారు మన సైడ్ ఓలిగ అంటారు ఎక్కువ చేసేది ఇదే కొబ్బరితో చేస్తది దాన్ని కాయ ఒబట్టు అంటారు
ఆహా ఆ అంటే మనమై టి గినా మన సైడ్ ఇటు సైడ్ అయితే అయినా ఇవే శనిగ బ్యాలు వేస్తారు
ఉమ్ హు
ఉమ్
అదే డిఫరెన్స్ అక్కడ శనిగబ్యాలు ఇక్కడ కంది బ్యాలు
ఉమ్ కంది బ్యాల తోనే మంచిది హెల్త్ కి
నేను కూడా ఇక్కడ వచ్చినాకే చూసింది మా అమ్మల సైడ్ చేసినప్పుడు కూడా మేము శనగ బ్యాలే వేసేది
అవున్ లే
కంది బ్యాలే నేను వచ్చినప్పుడు నుంచి కంది బ్యాలే వేస్తా ఉండేది
ఉమ్ ఇంకా మన సైడ్ ఎవరు తక్కువ చేసేది
ఉమ్ అది ఒకటి ఫెస్టివల్ వస్తే ఇక్కడ ఖచ్చితంగా మూడుత మూడు రకాల పల్లాలు చేస్తారు అది ఆలు పల్లమూను పెసరపు బ్యాలు వేసేసి అది ఒక పలెం చేస్తారు ఇంకొకటి బీన్స్ ఉంటాది కదా ఆ దాంతో ఒక పల్లెం చేస్తారు ఆ మూడు చేయానే చేస్తారు ఫెస్ట్ వల్ ఏది వచ్చిన ఒలిగి కొన్ని ఫెస్టివల్స్ కీ చేస్తారు కొన్ని ఫెస్టివల్స్ లో వచ్చేసి ఆ పాయసం చేస్ స్తరు అది కూడా ఇవి గసగసాల అంటారు చూడు
అవున
ఆ ఆప్ పాయసం ఎక్కువ చేసేది మన్ సైడ్ వచ్చేసి షేమియా ఏసి చేస్తారు ఇక్కడ అచ్చేసి గసగసాలు ఎక్కువేసి చేసేదే
అవున్లే
హు
అంటే సైడేం గాదు ఆవి మొత్తం అట్లే చేసేదే
ఉ చాన డిఫ్రెంట్ అక్కడికి ఇక్కడికి
ఊ అవును మా ఆంధ్ర సైడ్ ఎంతో అలా ఉంటది టేస్ట్ అక్కడ వేరుంటది హు
పెసర్ బ్యాలను కూడా నేను ఇక్కడొచ్చినాకనే చూసింది అప్పల్లం చేసేది దాంట్లే కి దోసకా కయ్య చిన్న చిన్న కట్ చేస్తార్ అది కూడా ఫస్ట్ పొట్టు తీసేసి పైంది ఆ అది కూరగాయలు కట్ చేసే స్టైల్ ఉంటుంది చూడు వాల్ పని చేస్తా ఉంటరు ఇప్పుడు చెఫ్ గా అట్లా చేస్తాడు మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు వాడు చేస్తాడు చిన్న చిన్న కట్ చేసేది మల్లా హార్ జండల్ గా ట్టి కట్ చేసేస్తే చాల చిన్న చిన్న లేయర్స్ వస్తుంది అట్లా కట్ చేసుకుంటేనే ఆ పెల్లంకి బాగుండేది అట్లా కట్ చేసినాక దాంట్లోకి కొత్త్ మిరు కూడా చాలా చిన్న తరిగేసి పెట్టేది అది పెసర్ బ్యాలను నాన్ పెట్టుకోయింటమ్ నైటే ఊంగా ఆ నానబెట్టిండేవి ఇది నెక్స్ట్ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చ్చేసుకోవల్ల రెండు మూడు
అవునులే
బ్యాల్ నానబెట్టిండేవి అంతా నీట్ గా నీళ్లు లేకుండా వంచేసేసి పెట్టేసి దాంట్లోకి ఇవన్నీ మిక్స్ చేసేసి పచ్చికొబ్బరి ఉంటది కదా అది చిన్నగా తురిమేసి
ఊ
ఉప్పు కావాల్సినోల్లు సప్రేట్ ఏసుకుంట్రే ఎందుకంటే ఉప్పు ఏసేసినమంటె మల్ల వాట్ టర్ వాటర్ అయిపోతుంది ఆది
ఆ అవును అది అంత వాటర్ చేస్తరు వాటర్ ఫామ్ అయితది సాల్ట్ ఎత్తే అట్లే పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు సాల్ట్ ఆడ్ చేసుక్
ఆ ఇగ అందుకే ఫస్ట్ అరిటాకులలో తినేది నార్మల్ ప్లేట్స్ లో తినరు ఇక్కడ ఫెస్టివల్స్ కి ఏవరు ప్లేట్స్ లో తిండ్రు అరిటాకులు తెచ్చుకుంటారు ఆ అరిటాకుల్లో ఫస్ట్ వచ్చేసి ఉప్పు ఏస్తారు ఈ స్టార్ట్ చేసేది ఉప్పుతో స్టార్ట్ చేస్తారు ఉప్పు ఏసిన తర్వాతే ఊరగాయ ఉంటది కదా అది ఏస్తారు అది పెట్ ట్టిన తర్వాత పల్లాలు ఏస్తరు మూడు రకాలువి అవి ఏసిన్ తర్వాత ఓలి చేసంటే ఓలిగా ఏసేది ఆ అది అయినాక మమ్ములి లే లెమన్ రైస్ గింజల సార అవి ఏస్తారు
అవున్లె
మనకి ఎక్సట్రా ఉప్పు కావాలనుకునే వాళ్ళు అక్కడే ఉంటుంది కాబట్టి పక్కనే తీసుకొని ఆడ్ చేసుకోవచ్చు
అవును ఇంకా మా మా సైడ్ అయితే ఇంకా ఇస్తారకులలో దేవుని ముల పెట్టే సింటాం గదా అన్నీ చేసిన వంటలన్నీ హైదరా కాల్ లాగా అట్లా దేవునిముూల పెట్టేసింటాము తలుగు అంటార తలుగేస్తామ కదా ఇంకా అవి
అది కూడాడ మన సైడు ఆరిటా కుళ్ళు ఎస్ ఏమి అనుకోరు ఇక్కడ వచ్చసి రౌండ్ వస్తుంది చూడు ప్లేట్ ఇస్త్రాది దాంట్లో వేసది
ఆ ఇంక మన సైడ్ ఇస్తుఆకుతో కుట్టినేవే వేయ్యాల మామూలు ఇప్పుడు ప్లేట్లు ప్లేట్లు వస్తున్నాయి రెడీమేడ్వి ఇంకా అలాంటి తక్కువ వేసేది దేవుడు ముందర
ఇంకొకటి ఉగాది పచ్చడి చేస్తారు
అవును ఇంకా మా సైడ్ కూడా చేస్తారా మాసైడి కూడా చేస్తారు
ఏమేం చెప్పు దాంట్లోకి వేసేది
పచ్చి మామిడికాయలు వేపపూత బెల్లము ఆ చింతపండు కొంచెం సాల్ట్ కారంపొడి
అవుంట
విన్నేస్తారు ఆరు ఆరేలే ఆరు రుచులో
అదే మాసడు వచ్చేసి వేప పూవు ఉంటుంది చూడు అది ఆ అది బెల్లమ చింతపండు నెక్స్ట్ అది మామిడికాయలు పచ్చిమిరకాయలు ఉప్పు
ఆ
అలంటే యాడ్ చేసుకునేది
అవును కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు కొంతమంది ఎండుకారం వేస్తారు
ఇంకా ఏం చేస్తారు ప్రశాంతి ఫెస్టివల్ కి
ఇంకా అంటే ఇంకా ఎప్పుడునా కొంచెం దసరాకి ఎట్లా పెద్దలకి బట్టలు పెడతారు కదా దేవుని మూల
ఆ మ్యాము వచ్చేసి సపరేట్ పెద్దల పడుగని వస్తుంది ఆ టైమ్ లో పెట్టి పట్టేది
అవున అవును పె పెద్దలమ్మ పెద్దళ్ల పండగాని వ అమావాస్యకి అవును దసరా ముందు వస్తది
ఉ మా అమ్మళ్లు కూడా పెట్టింటారు ఇక్కడ
అవునులే ఇంకా మా సైడ్ అట్లా పెట్టుకున్నప్పుడు ఈ ఉగాదికి పెట్టుకుంటారు దసరాకి ఒకేళ కుదరకపోతే ఏదైనా అసడ వచ్చట్లా
పోలేదాము
ఈవినింగ్ వెళ్తాం
ఈ
ఆ
మేము మార్నింగ స్నానం చేసి టెంపుల్ పోయి వచ్చి ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్ పొయి వచ్చి తిన్నాము
అవునులే
హ
ఇంకా ఏవి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి
హ
పోవడానికి కావడం లేదు
అవునులే
నిేనంతా ఇంత పెద్ద గాలి పెట్టింది వాన అంతా
ఆ ఇక్కడ అంతే
ఇంక మళ్ళీ పొద్దున లేసినాంచి ఎండ
నిన్న పడింది వర్షం మొన్న పడింది
అవును
మొన్న పడినప్పుడేమి గాలి అదిలేదు నిన్న చానా గాలి చెట్లు కూడా పడిపోయినాయి అక్కడ
అవునవును అ ఇంకేం చెప్పాలా
తనే నెమలు ఉంటే ఇంటి దగ్గర ఒకటి పెద్ద నెమలి వచ్చింది నాట్యం చేస్తాఉండె అది
అవును లేే
మొన్న వాకింగ్ పోయినప్పుడు నాకు స్తా పక్కన లేఅట్ లో అది చెట్లు అన్నీ ఉన్నాయా అక్కడే ఉండేది ఎక్కువవి ట్యాంకి ఉంది ఒకటి ఆడుంటాయి
ఆహా
సెవెన్ ఎయిట్ ఉన్నాయి మళ్ళీ హైవే క అటు సైడ్ దాటుకుని పోతే తోటలు ఉన్నాయి అక్కడ ఉంటాయి చానా
హ రాం వన్ సైడ్ అయితే గైనా మేముండే చోట అయితే ఇంకా అన్ని ఇల్లులు పడినాయా ఎక్కువ రావు పక్షులు ఏవి జింక లు ఒకటి ఉన్నాయి అంతే జింక లొకటి వస్థాంటయి
నేను ఈడికి వచ్చినకె చూసింది నెమల్లు డైరెక్ట్ గా దగ్గరగా చూసిండేది
అవును అసలు ఎప్పుడు కాని చూడల్లేదా
అహ డైరెక్ట్ గా దగ్గర నుంచి చూసింలేదు ఎక్కడో దూరం నుంచి అట్ల చూసినాను
అవునులే మత్తల ఊర్లో ఉన్నయి ఇలా
ఆ
దగ్గర కొండల్లోనే వస్తాయి టెంపుల్ దగ్గర అంతా ఉంటాయి సరే మా ఉంటా
ఉ సరే ప్రశాంతి
అ ఇక వెత